హలో వినిపిస్తుందండి హలో అ హలో
హలో బాగున్నారా అండి
ఆ బాగున్నా వినిపిస్తుంద
అ వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారు ఏం లేదండి మీరు
ఆ తిన్నారండి మీరు
ఏం కూర చేసి చిరు తిన్నామండి మేము కూడ
మాది పప్ అండి మీది
అది ఇక్కడ మధ్యాహ్నం చికెన్ జేసిర్రు ఇప్పుడు ఏం జేసిర్రు తెలి
నాకు ఒక ఫ్రెండ్ ఉందిడి ఆ ఫ్రెండు వ్యవసాయం బా చేస్తదండి ఆమెకు ప్రతి ఒక్కటి తెలుసు అయితే వల్ల ఇంటి దగ్గర ఒక మొక్కజొన్న చేను పండించారంట అండి ఆ మొక్కజొన్న చేనులు ఉన్నంటే చాలా రకాల స్వీట్స్ ఉంటాయి ఆ వెళ్తున్న మొక్కజొన్న చేన్ విత్తనాలు చాలా రకాలుగా ఉంటాయిటండి అందులో ఒకటి ఆడ మొగ విత్తనమాట ఆబ్రిట్ విత్తనమాట షాట్ విత్తనమాట అని ఇట్లా చాలా రకాలుగ చె వాళ్ళు పంటలు వేశారు ఆ పంటల్లో బాగ చకబండిందంటే మనం నార్మల్గా వేసుకుంటాం కదా అదే పండిందండి ఆడమూడ విత్తనాలు కూడా అయితే మీ మమ్మీ వాళ్ళు ఎలాంటి విత్తనాలు వేస్తరండి
మా మమ్మీ వాళ్ళ న తెల్వదండి మా అమ్మ వాళ్ళ నా ఎక్కు చెప్పారండి మాగ ఆడమగ విత్తనాలు కాకుండా వేరే తినే కాంకులు వేస్తారండి బాగా వాళ్ళు
తినే కంకులేస్తర అవెన్నీ తినే కంకులే ఉం టయండి
అవునండి నాకేం చెప్పరు అంత గానం నాకు తెలవదు వాటి గురించి మీకేమ తెలు క చెప్పండి ఆ
నాకు కూడా ఎక్కువ తెలిదండి నేను కూడా ఆ చెప్పండి
చాలా వర్క్ చేశా అండీ చెలకలే ఓతే అన్ని మొక్కజొన్నయి కూడా తెలుసండి మొక్కజొన్న వరి ఎట్ల గోశారు ఎట్లా జేశరు అన్ని తె సండి ఆమెకి ఆమెనడగాల్ అండి ఆమెనడిగి మీకు చెప్తాను మీకెమనా డౌట్స్ ఉంటే చెప్పండి
పద మాట ప మాట సరే అండి చెప్పండి అలానే చెప్పండి
అలానే చెప్తానండి మా అక్క అసలికి నా మాటే వి నా మా టె వినదండి తను వర్క్ జేస్తది వర్క్ జేయాలనేషి నే వర్క్ చేయకపోతే నాతో చేేపిచ్చే దాంక పట్టు వట్కొని కూర్చుంటదండి తనే తె తెలుసా మంచిగ వర్క్ జెప్ పిస్తది తిట్టు ఆ
కాపోతే మీ అక్క ఆలోచించేది గూ కూడా మీకోసమే కదండి ఒక రూపాయి ఒస్తే మీకే సేవ్ అవుతుంది అది ఇదని ఆలోచించుతారు కదండి ఎవరైనా
ఆ అవునండి అందుకే నే అర్ధం చేసుకొని ఇంగ నేను కూడా పని జేస్ స్తున్నానండి అవునండి
అవునండి మీకు మీ మా దగ్గర మబ్బు చాలా నల్లగా ఉంది మీ దగ్గరండి
ఎంత మ ఎన్ని సార్లు
హలో హలో
హలో వినిపిస్తుందా అండి సిగ్నల్ బ్రేక్ అయింది సారీ స
ఆ చెప్పండి ఏమైంది
ఉ మారజు
హలో ఏమైందండి
కొంచెం నల్లగా అయిపోయిందండి
మా దగ్గర కూడా తెల్ల తెల్ల చుక్కలు వచ్చాయి నల్లగుందండి మబ్బంతా ఏదో వర్షం ఒచ్చేటట్టే ఉందండి అసలు ఈ వర్షం ఒచ్చి పాడయితదో ఏంకతనో మా ఊరి అంతా కరాబ్ ఐతదండి మేం పం టలు బాగా ఏసుకున్నావ్ ఆ పం ట్ట అంత కరాబ్ ఐతదని చాలా బాధగై బాధ ఐతుందండి
అవు దికు ఫ్రిడ్జ్ ఉంద అండి ఫ్రిడ్జ్
ఆ ఫ్రిడ్జ్ ఉందా అండి మేం అందులో అన్ని ఫ్రూట్సే వెట్టుకుంట మండీ
ఫ్రిడ్జ్ వాడొద్దట దెల్సా ఐనా మీరు ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ తాక ని కు కుండ తెచ్చుకొని కుండలో పోసుకొని త చల్లగా కొంచెం వాటర్ చల్లికుండా కుండలో చల్లకుండా అవి తాగడం హెల్త్ కి మంచి దండ అవి తాగాలి వేరే వాటర్ తాగ
అ సరే అండి మాకు మేము ఎక్కువ చిన్నపిల్లలు ఉన్నారండి ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టమండి చాలా వరకు బయట బయట ఉంచుకునేది తాగుతామండి మేము చలికాలంలో వానకాలంలో వేడి చేసుకొని తాగుతామండి నీళ్ళు ఈ ఎండ కానీ చల్లనీళ్ళు ఎట్ట తాగుతామండి అవి వేడిగానే ఉంటాయి కదా అలానే తాగిస్తాం
అవునా అవునండి అదే బెస్ట్ ఇ పెరుగు కూడా మజ్జిగ మ చేసుకొని పెరుగు గడ్డగడ్డ గడ్డ పెరుగు తినకుండా మజ్జిగ లాగా కొంచెం వాటర్ వాటర్ వేసుకొని తాగండి అప్పుడు ఎండకాలం
చీనా కట్ట నచ్చదండి గడ్డ పెరుగ అయితేనే మంచి బోతు వ అండి కడపులకుకు
అట్లా గాని అది హెల్తీగకా హెల్దీ కాదండి వాటర్ లా క్వాంటిటీ ఎక్కువ తీసుకొని తాగాలండి
ఎక్కువ మజ్జిగ తాగితేనే మనకి హెల్త్ కి చాలా మంచిది అది తెలుస అండి నాకు కూడా
స అ మీరు మాట్లాడండి చెప్పండి చెప్పండి
ఏంటీ అండి సారీ అండి చెప్పండి మీరే
అట్లే ఏం లేదు జోక్ చేశానండి
సరే చెప్పండి పర్యావరణ గురించి ఏమైన్నా తెలిస్తే చెప్పండి నాకు
నాకు పర్యావర్ణం గురించి అంతగా ఆ అంటే పర్యావర్ణం అంటే నాకు చాలా ఇష్టం ప్చ్ అది గ్రీన్ గ్రీనరీగా ఉన్నప్పుడే పచ్చి ఆ పశు పచ్చగా ఉన్నప్పుడే నాకు చూడలానిపిస్తది అది ఎండిపోయినప్పుడు మంచిగా అనిపియ్యదు దాన్ని నాశనం చేస్తున్నారు ప్లాస్టిక్ కవర్సు పొల్యూషన్ కార్లు ఇయన్ని వాట్నుంచి వచ్చే పొల్యూషన్అంతా మన ఎన్విరాన్మెంట్ ని ఖరాబ్ చేస్తుందండి మీ ఒపీనియన్ కూడా అంతేనా అండి
అవును అండి ఈ చెట్లు ఎప్ ఎప్పుడైనా పచ్చగా ఉంటేనే మనకు చూడ్డానికి విన వినసొంపుగా అనిపిస్తుందిఅండి అవి వెండిపోతే ఎలా అంతే అంతా బాధ బాధ కనిపిస్తుందన్డి ఆ చూడా చక్కగా ఉంటాయన్డి
సౌండ్స్ వచ్చ అన్ని శబ్దాలు వస్తు న్నాయి బాగా
ఆ దూరంగానే ఉన్నానండి కాకపోతే మా పిల్లలు చాలా అల్లరి చేస్తారండి అవునండి మాలా నా అలాగే నే కూడా లోడ లోడ్ వాగుతూనే ఉంటానండి
అర్థంమవుతుందండి హలో
మీకు ఏం కూర ఉండ అవచ్చండి
జోక్ చేశానండి ఇందాక మాకు నాకు కూరలు ఉండొచ్చండి చాలా వరకు చాలా బాగా చేస్తాను
అరటికాయ కూర ఉండొచ్చండి
చిన్నతనంలో నేను అరటికాయ కూర చేసాను పచ్చి అరటికాయలతో చేసాను తిన్నాను కానీ అది చాలా మిగిలిపోయింది పడేస బట్ బాగుంది కాకపోతే ఎవరు తినలేదండి అదే స్పెషాలిటీ
ఒకసారి అది ఎలా చే వండాలో చెప్తారా? నేను మా పిల్లలకు కూడా వండాలి ఏమో అరిటికాయ రైస్ అంట బనానా రైస్ బనానా రైస్ అని ఏడుస్తున్నారండి మా పిల్లలు.
అవునండి నాకు అంత తెలీదు నేను ఒక యూట్యూబ్ ఛానల్ చెప్ స్తాను అందులోకి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది చెర్రి శతాక్షి అని పెరుగు పచ్చడి ఆంటీ అని బాగా చేస్తుందండి వంటకాలు అలాగే ఆ శ్రావనిస్ కిచెన్ వీళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. ఇ అందులోకి వెళ్ళి మీరు కావాల్సిన ఐటెం పేరు కొట్టండి జస్ట్ అంతే వాళ్ళు చిటికలో చేసి చెప్తారు మీరు చిటికలో చేయొచ్చు మీరు చిటికలో మీ పిల్లలకి పెట్టచ్చు
సరే అండి అలానే చేస్తాను తప్పకు కుండ మరి మీకు వండారు అంటున్నారు కదా ఒకసారి ప్రాసెస్ చెప్తారా అని
అంటే నేను అప్పుడెప్పుడో చిన్నప్ ఇప్పుడు ఉండనండి కానీ మర్చిపోయాను ఓకే అండి గుర్తున్న వారికియితే చెప్తాను మీరు వినండి ఫస్ట్ అరటి కాయలను బాగా కడుకొ కొని కట్ చేయాలండి కట్ చేసాక డ్ర ఎండ పెట్టుకొని అంటే ఎండడం అంటే జస్ట్ ఫ్యాన్ కింద పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి స అట్లా ఫ్రై చేసుకున్నాక తీసేసి పక్క పెట్టి ఇంకా తాలింపు వేసుకోవడమే నూనె పోసుకోవాలి ఒక పావు పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ నూనె పోసుకొని ఆ ఆ పోపు దినుస్ లు పచ్చిమిర్చిలు ఉల్లిగడ్డలు కరివేపాకు మంచిగా ఏశి ఏశినంక షార్టేజ్ అంటె ఫ్రై చేయాలె. ఫ్రై చేసినంక మనం ఏమైతే కోసి పెట్టుకున్నాం కదా, ఆ అర్టికాయలను తీస్కపోయి ఆ ఫ్రై లో ఏసేయాలి బాగా కల్పాలి తర్వాత్ లాస్ట్కి ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుందంటి యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుందండి.
మీరు కూడా ఒక ఛానల్ పెట్టచ్చు కదా అండి కర్రీ ఛానలు కూరలు అందరితో ఎలా వండాలో చెప్పేది ఒక ఛానల్ పెట్టండి యూట్యూబ్ లో
నాకు ఆ అవునండి నాకు ఆ ఆలోచన ఉంది. మా అక్కను అడిగి చెప్పాలండి నా ఒక్క దాని వల్ల కాదు కదండి మా అక్క వీడియో తీస్తే నేను చెయ్యాలండి. మా అక్క న ఇన్వాల్వ్ చేసుకుంటానండి నేను ప్రతి దాంట్లో మా అక్కంటే నాకు చాలా ప్రాణం అండి అ ఆ పర్వాలేదండి
అవునా అన్ అండి తప్పకుండా చేసుకోండి
నా దగ్గర నుంచి
ట్రై చేయండి అక్ స్ అయితే నన్ను దలుచుకోండి ఖచ్చితంగా
సరే అని తలుచుకుంటాను మీరు నా దగ్గర నుంచి ఏదనా సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేయండి
ఆ సరే అండి
ఓకే అండి ఇంకేం చేస్తున్నారండి, మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తింటారు, అంటే పిల్లలకి పెట్టడం అయినా
ఆ పిల్లలకి ఎక్కువ టమాట్ రైసుకు లెమన్ రైస్ ఇట్లాంటియే ప్రిపేర్ చేస్తాను చాలా వరకు కొ ఆ
అవునా అండి క్యారెట్ హల్వా చేస్తారా అండి మీరు
ఆ చేస్తాను
ఎల చేశారు కొంచెం చెప్పరా
ఆ క్యారెట్లను బాగా కడుక్కోవాలండి ఫస్ట్
మీరు కొంచెం దూరం పోండి
పోతున్న ఒక నిమిషం బాగా బాగా కడగాలం డి క్యారెట్లను కడిగి బాగా తురుముకోవాలి. తురుముకొని ఇప్పుడు కడియాయి, కడాయి పెట్టుకోవాలండి గే గ్యాస్ పై కడాయిపెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. వేసుకొని జీడిపప్పు బాగా జీడిపప్పు, బాదంపప్పు బా గా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత క్యారెట్ వేయాలి అదే నేతిలో వేసి బాగా మగ్గనివ్వాలి మగ్గాక కొన్ని పాలు పోయాలి పాలు పోసి అందులోనే నువ్వు చక్కర తింటే చక్కెర బెల్లం తింటే బెల్లం వేసుకొని కొద్దిసేపు మగ్గించుకుంటే క్యా హల్వా రెడీ అయిపోతుంది అది దగ్గర కనుక్కో వాలి దగ్గర్ కయ్యే వరకు ఉడికించుకోవాలి
ఇంత తక్కువ సమయంలో అంతమంది డిష్ తయరు చేయ్ చాదే
హలో
ఆ హలో అండి
ఆ చెప్పండి
చాలా మంచి రెసిపి మా మీరు థ్యాంక్ యూ అండి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను మీకు నేను
ఆ సరే అండి
నేను ఇంట్లో ఇలా తయారు చేయడం చేస్తానండి చేసి మా అమ్మనాన్నలకి పెట్టుతానండి అలాగే మా అక్కయ్యకి అయితే స్పెషల్ గా పెడ్తానండి మా అక్కయ్య అంటే నాకు ప్రాణం ఇష్టం చాలా ఆమె కోసం ఈ స్వీట్ చేశి ఆమె బర్తడేకి పెడతాను నూరి నూరి తీపి చేస్తానండి మా అక్కయ్యాకు అయితే
ఆ చెప్పి పె పెట్టండి పెట్టేటప్పుడు నా పేరు నా పేరు చెప్పి ఈ అమ్మాయి చెప్పింది అని చెప్పి నన్ను తెలుచుకొని పెట్టండి
ఆ సరే అండి చెప్తాను మీ పేరు చెప్పి మా అక్కయకి బర్ త్ డే విష్
హు ఇ కొలమ్ ఆ సరే అండి ఉంటాను